హలో
హలో హాయ్ అండి బావున్నరా
హాయ్ అండి బావున్నా మీరు బాగున్నారా అ
అవునండి బావుందండి
లంచ్ చేశార అండి
ఆ ఇ ఇప్పుడే చేసానండి లంచ్ మీరు చేసారా
ఆ మార్నింగ్ అయితే టిఫిన్ చేశానండి ఇంకా లంచ్ చేయాలి ఇప్పుడు ఇంగ
అవునా ఏం ప్రిపేర్ చేసారండి
ఆ అది బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండి ఇంకా లంచ్ అయితే ఇప్పుడు సాంబార్ చేద్దాం అనుకుంటున్నా
అంటే అన్ని వెజిటబుల్స్ ఏసి చేస్తారా అండి సాంబార్
ఆ అవునండి ఇప్పుడు సోరకాయ మునక్కాయ్ టమాటా వంకాయ
అవునా
ఇట్లా అ అన్ని ఐటెమ్స్ ఇస్ దా మట్ల
అవునా అండి ఇప్పుడు మీకు వినిపిస్తుందా కరెక్ట్గా ఏమైనా సిగ్నల్ ప్రాబ్లమ్ వస్తుందా అవునా అంటే సాంబార్ అంటే ఎలా చేస్తారండి సాంబార్
ఇగా ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటాం కదండి ఇప్పుడు మునక్కాయ ను అవన్నీ సోరకాయ టమాటా వంకాయ అవన్నీ వెజ్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసిన పెట్టుకున్నాక చింతపండు నానబెట్టింది ఉంటది కదండీ
హ్మ్ మ్మ్
అవి మొత్తం కలిపేసి అవి ఇవి మొత్తం కలిపేసి ఉప్పు కారం వేసి కాసేపు ఉడకపెట్టినంక పోపుకేస్తే అయిపోద్ది ఇకఅంతే
అవునా కొంతమంది ఏమో పప్పు ఉడకబెట్టినాక డైరెక్ట్ పప్పుతోటె మసాలా పెడతరు. అర్థమయ్యిందా అండి మీకు హలో
హలో
ఆ వినిపిస్తుందా
హలో ఆ వినిపిస్తున్నాండి
అయితే కొంతమంది ఈ డెక్ట్ చ్ అ ఉడికిక పోపేస్తారు కదా
కానీ ఇగ నేను కొంచెం అన్నీ ఒక్కసారి ఏసినంక తర్వాత లాస్ట్కు పోపుకేస్తా ఇంక నేను
అవునా నేనైతే ఫస్టే పోపుకేస్తా
ఆహాహ
ఫస్టే పోపేసి ఆ తర్వాత టమాటలన్నీ ఉడికినాక పప్పేసి ఉడికినాక అయిపోతద్
చ్చేమనా చేస్తారా అండి సైడ్కి హలో ఆ స్నాక్స్ ఏమన్నా ఎస్తారా దానికి ఏమన్నా ఆ సైడ్కి ఆమ్లెట్ లేకపోతే ఏదికావలన్న
లే అ ఒక్కొక్కసారి ఆమ్లెట్ ఒ ఒక్కసారి పాపడాలు అప్పడాలు మళ్ళీ ఒక్కొక్కసారి ఏేమో ట్లా బెండకాయ్ ఆ మంచిగా నీటి కడిగి ఆ ఫ్యాన్ కింద ఆరబెట్టి కట్ చేసి ఇట్లా మధ్యలో కట్ చేసి మధ్యలో కొంచం చీర్చి అందులో కొంచెం ఉ పు కారం స్టఫ్ వేసి మామూలుగా ఉల్లేస్తాండి మస్తు బాగుంటుది
ఓహో ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కాండి వెళ్తారా టెంపుల్కిి మరి
ఆ వెళ్తామండి ఎప్పుడు ప్రతిసారి వెళ్తాం కదా వెళ్తాం కళ్యాణం చూస్తాం
గర్ ఏమన్నా టెంపుల్ ఉందా లేకపోతే మరి ఏమన్నా వేరే వెళ్లేేజి వెళ్లల్న
ఆహా లేదండి మ పక్కన రామాలయం టెం పులుంది అక్కడిక్ వెళ్తాం అక్కడిక్ వెళ్ళినంక కళ్యాణం అవ్ వది దర్శనం అయిపోతే ఆ తర్వాత అన్న ప్రసాదం కూడా ఉందండి అక్కడ
ఓకే ఓకే
ఉమ్ మీరు కూడా విన్నట్టున్నారు కదా రామాలయం అక్కడ అన్ని దేవుళ్ళు ఉంటరు
ఆ అక్కడ నేను మొన్ననే ళ్నా అసలు ఫ్రైడే రోజు వెళ్ళిన బాగుంది అసలు అంత బాగే అంత ద ఆ సైడ్ ముత్ వైట్ బాగుంది అసలు అన్ని టెంపుల్స్ ఉన్నాయి అందులో
ఉమ్ అ నాకైతే ఆ కాలనీ కూడా బాగా నచ్చందిండి ఎంత ప్రశాం
ఎంత నీట్గా ఉంటది తెలుసా అండి అసలు ఎంత ఇంత శేబ్దాం ఉండదు ఏ గడవ ఉండదు ఎంత సపరేట్గా ఉంటుంది అంటే మంచిగా ఉంటుంది అసలుట్ సైడ్
ఉమ్మ్ ఎమన్నా షాపింగ్ చేసారాం డి
ఈ మధ్య ఇక ఏడండి చేయ్యలే ఇప్పుడు ఫెస్టివల్ ఉంది చెయ్యాలి ఇంకా మీరు చేసారా
ఆ అవునండి చేశాను లైటుగ చేసిన మళ్ళ ఆషాఢ మాసం వస్త కదా
అవును ఇప్పుడు ఏం ఉండవు కదా ఎక్కువ ఆఫర్లు ఎందుకు పై ఇది కూడా ఒక ఫెస్టివల్ గా దీని కూడా పెడతె అయిపోవు అసలు
ఇవాళ మెయిన్గ టేద్ ఎప్పుడంటే న్యూ ఇయర్కి పెడతారు ద స్రా పెడతారు ఇప్పుడేమో కొత్తగా ఏ మనము అమెజాన్ ఫ్లిప్కార్ట్ అయితే వాళ్ళు మెయిన్ గా రిపబ్లిక్ డే ఆఫర్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఆ తర్వాత దివాళీ ఆఫర్ అట్లా పెడతరు
ఉం అవును ఈ రిలయన్స్ లల్లో కూడా ఇప్పుడు ఆఫర్ ఉన్నాయి. టీవీకి, వాషింగ్ మిషిన్కి, ఏసీకి అని వాటికి వీటికన్నా ఆఫర్స్ ఇప్పుడు పెడతారు కదా ఇప్పుడు రిపబ్లిక్ డే కి ఇంకా ఇండిపెండెన్స్ డేకి దసరాకి ఎక్కువ ఉం దసరా కి దీపావళకి
ఉం
టీవీ ఏమన్నా వాషింగ్ మిషన్ ఏమన్నా ఈ ఇయర్ లో ఏమన్నా కోన్నారా
ఆ మేము ఈ ఇయర్ల అంటే ఒకటి వం థియేటర్ ఒకటి తీసుకున్నామండి
ఉ హు హు
సోనీలా అది ఆల్రెడీ ఎయిటీన్ ఉండే హోమ్ థియేటర్ ఒక మే బి ఒక తిను
అమ్మో ఎక్కువనే అయింది కదండీ అంటే ఎంత ఓ పెద్దగానే ఉంటందా లేకపోతే నార్మల్ గానే ఉంటదా
స్పీకర్ అండి స్పీకర్ హోమ్ థియేటర్ ఇప్పుడు మనం టీవీ
ఆ అదే అది చిన్నగా ఉంటాయి కదా మన అంతే ఎక్కువ అమౌంట్ ఎందుకు
లేదు అది కంపెనీ కదా సోని కంపెనీ అనేది ఒక పెద్ద ఊఫర్ వస్తుంది మనకు పెద్ద ఊఫర్ బాక్స్ వస్తది మళ్ళ మనకు నాలుగు స్పీకర్స్ వస్తయి. సేమ్ ఇక మనకి థియేటర్ లెక్కు వస్తుంది వ్యూ ఉం
పోవచు అంతె త
ఉమ్మ్ చాలా బాగుంటది
తీసుకున్నారు మాయిన్ ఇట్ల వాళ్ళు కొద్దిగా మల్లి ఇంకేం షాపింగ్ చేసినామని ఒకటి ఎయిర్ ఫైయర్ తీసుకుందాం అనుకుంటానే ఏమన్నా ఆఫర్ ఉంటే
ఆ ఇప్పుడు వస్తుది కధ ఇప్పుడు దీపావళి ఉంటది ఇంకా మంచి దీపావళి కన్నా దసరా కన్నా ఉంటది ఇంకా
స
థియేటర్ తీసుకోవాలని ఉన్నది ఆల్రెడీ కాకపోతే కొంచెం అది లైటింగ్స్ పోవడం దానికి దీనికి ఇబ్బంది అవుతుంది అసలు టీవీకి డైరెక్ట్ దానికే తీసుకోవాలని చూస్తున్నా
అహుమ్
లైటింగ్స్ పోతున్నాయండి అసలు ప చందని కే
ఉహుమ్ దేనికి
హోమ్ థియేటర్ కి లైటింగ్స్ వచ్చినాయి మా దానికి అది కొని ఆ అందలో ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది
ఉహుమ్
బా తీసుకుందాం అనుకుంటాను
ఆమ్
మీరు ఇంకేమైనా పూర్చసే చేసారా ఇయర్లో మరి
న్యూ ఇయర్ లో అంటే అదిక్కటే చేసాము అది న్యూ ఇయర్ కి ఓకే ఏదో ఒక వస్తువు కొనాలి కదా అని అట్లా పర్చేస్ చేసినాం కాని ఇంకా వేరే ఏం పర్చేస్ చేసినాం అంటే ఏం చేయలేదు ఇంకొకటి ఫ్లిప్కార్ట్ లో ఇప్పుడు అన్ని కర్స్ వస్తానే కదా
ఉమ్ అవునండి అది అంటే మంచిగా క్వాలిటీ బాగుంటుంది అ లేకపోతే అట్ నార్మల్గానే ఉంటాయి మీరు ఎప్పుడున్న తీసుకున్నారా ఫ్లిప్ కార్ట్లయినా ఇప్పుడు జేప్ టోలైనా దేంట్యినా ప్రోడక్ట్స్ మంచి వస్తాయా లేకపోతే ఏమో నార్మల్ గానే వస్తాయి అసలు
మంచిగానే వస్తాయా అండి
నేను ఎప్పుడూ ఆన్లైన్ లో చేయలేదండి ఇక చూడాలి ఈసారి ఇంక పండుగ వచ్చింది కదా దానికి దీనికి తీసుకని ఉంటది కదా ఊరికే బయటికి ఏం వెళ్తామండి
అవునండి అవును ఉమ్ ఇంకామనా పచ్చళ్ళ పెట్టిలా అండి
ఆ మొన్ననే పెట్టినామ అండి ఉసిరికాయ పచ్చడి పెట్టినాం మళ్ళీ చింతకాయ పచ్చడి కూడా ఇప్పుడు ఎక్కువ ఎండాకాలం కద పెడతారు కదా
అవునా మీరు బాగా పచ్చళ్లు ప్రిపేర్ చేస్తార అనుకుంటా కదా
ఇక ఎప్పుడు మనకి కర్రీస్ ఉండాలంటే టైంకి ఉండవు కదండి పచ్చడి అయితే ఏమన్నా ఇంత రైస్ పెట్టుకొని ఉంచుకున్నామంటే అప్పటికప్పుడు పచ్చడి ఉండదు కాబట్టి దీనేస్తే అయిపోద్ది ఇక మళ్ళా కర్రీస్ అండాలంటే ఒ ఇద్దరికంటే ఏమన్నా ద్దమన్ని తను
ఈ రోజు కూడా ఎండలు బాగున్నా పట్టు ఉన్నాయి కదండి పొట్టు పొట్టు ఎండు ఉన్నాయి
కొంచెం చల్లగా ఉన్నట్టున్నది మధ్యాహ్నం అని కథం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అలాయితే
కాంది ఈ మంచిగా కూలర్ ఆన్ చేసి
ఏ ఎండా కాలం తప్పు ఇపో ఇప్పుడు ఇంకా వాటర్ మిలన్ అవి ఇవి మస్తు సేల్స్ అయితాయి కదండీ
హమ్
ఆ సైడ్ మొత్తం మార్కెట్ కదా మొత్తం అట్నే ఉంటుందండి బట్ తీసుకొచ్చుకోవడం కదా అమ్మేసుకోవడం కానీ ప్రాఫిట్ బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలంలలో అ అమ్మలు
అమ్ అవునండి అవును
ఇప్పుడు ఈ యాన్సులలా డీ మార్టీలలో తీసుకుందాంటే అది ఇంజక్షన్ చేసినా తున్నారంట కదా రెడ్కి కావాలని
అవునండి
నేను అందుకే తీసుకోవట్లే ఇంక మన దగ్గర మార్కెట్ ఉంది కదా అని అందు అందులోనే తీసుకుంటున్నా ఇంకా
ఇంక మార్కెట్ అంటే ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా
ఆ మార్కెట్ కి మొత్తం వెజిటేబుల్స్ ఉంటాయి ఫ్రూట్స్ మార్కెట్ ఇక్కడనే ఉంటుంది మాకు దగ్గర ఇంకా రైల్వే స్టేషన్ నైనా బస్ స్టేషన్ మాకు దగ్గర ఉంటాయి ఇక్కనీ ఇంకా
అవునాా ఇక మేమ్ అయితే రిలయన్స్ తీసుకెళ్ళి తీసుకుంటాం ఒక్కసారి మా ఇంటి దగ్గర చందుతుంటే అందులకెలి
అహ
అయినా రిలయన్స్ లో కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు ప మార్కెట్ లో అయితే కొంచెం ఎర్లీ మార్నింగ్ అట్లా పోతే మంచి అ
హ అవునండి
ఇంకా అండి
ప్లాన్ ప్లాన్ చేశారా అయితే
ఆ చేసిందండి మునకాయ టమాటా తినేష్న ఇక మస్తు వేడి వేడి
ఉహు ఇప్పుడు ఎక్కువ ఫ్రిడ్జ్ లో వాటర్ కూడా తాగద్దంట కదండి వేడి చేస్తుందట కదా తాగుతా కూడా
అవునండి ఉంటా అండి
ఊ సరే అండి